ఆ
పిల్వ లేద్ చేశినారా మీరు వంటలు
చేసున్నార్ మ అమ్మ
ఏం ఎస్తున్నారుర్జనాలు ఇంకా వాతావరణం ఎట్లుంది
ఇంటి వాతావర
మీ ఇంటి వాతవరణం ఎట్లుంది వేడిగుంద చల్లగుంద ఉమ్
వేడి నుంచిల్లి చల్లబడింది చల్ల బడింది
ఇప్పుడు చల్లవడింది అంతలగా క్రికెట్ చాంపన్ చాంపయన్ క్రికెట్ ట్లున్నాడు ఆ
మీ వాయిస్ క్లియర్ గుండల
ప్రొఫెసర్ ఎట్లున్నాడు ఉన్నాడ ఇంత క్రికె క్రికెటర్ కూడా యాప్ డౌన్లోడ్ చేసి సి క్రికెటర్ ని కూడా జాయిన్ చేయయండి గ్రూప్ లో ఆ
అ
క్రికెట్ క క్రికెటర్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు క్రికెట్ లైవ్ లైవ్ మ్యాచెస్ చూస్తుంటడేమో డైలీ ఆ
నీ వాయిసు కొంచెం క్లియర్ గా మాట్లాడు
ఫాలో అయితున్నారా అప్డేట్స్
ఏమ అప్ డేట్స్
అ ఇప్పుడే క్రికెట్ దు ఆ
ఆ ఎం లేదా
మీడా ఇంట్రెస్ట్ ఎ కదా అది
చె
మరి డైరీ అప్డేట్స్ ఫాలో అయితలేవా
ఎక్కడ
హ మదర్ ఇండియా ఏం చేస్తుంది
అ
అ ఇప్పుడాపు కుతుంగ హలో వాటర్
లేదు
క్లారిటీగా లేదు వాయిస్ కట్ అయితుంది
ఎంచేస్తున్నావ్
అవున ఇంగెంటి విశేషల్ ఇంత సిపూ మిల్కీ అరుపులే అరుపులు మెరుపులే మెరుపులు అవు జ్ఞాని బతికే ఉంద గ్రాని గ్రానీ సాల్స్ వాటు టి పట్టా
ఆ
గ్రాని
గ్రానీ
వస్తె కాల్ జయ్
వాయమ్మా ఏదైనా కంటెంట్ గురించి అబౌట్ టు టాక్
చెప్పేవి చెప్పెగద రీసెంట్గా ఏం పంట ఎస్నావ్
రీసెంట్గా నే ఏం చేయాలన ఆలోచిస్తాన ఏంజేయాల జన్మ భూమికిదమంటే ఏప్రిల్ ఫైవ్ ఏప్రిల్ ఫైవ్ ఏప్రిల్ త్రీ గుడ్ ఫైవ్ యుకెన్ పై
బర్డే మార్చ్ ట్వంటి ఏ
ఆ మార్చ్ ట్వంటి ఏ అంటే మార్చ్ ట్వంటీ ఎయిట్ ఈ వీక్ లో అయిపోతే నెక్స్ట్ వీక్ ఫెస్టివల్స్ డూ ఫెస్టివల్
వర షాపింగ్ ఏమన్నా చేసినారా
నో షాపింగ్ నో నో
క్యా క్యా
ఇంగేం స్టార్ట్ కాలేదు బర్డే బయ్
అ
ఏ అవును మీషో ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేసుకో ఏమన్న మంచిగా ఉంటాయి కదా ఆడ డ్రస్సులు మంచి మంచిగున్నాయి సెలెక్ట్
డబ్బుల్ లేవు
దాంట్లో బాగుంటాయి జుడు మీషోలో తక్కువ కాస్ట్
హు తీకుంటా ఎప్
ఇప్పనుంచి చేదంమింగ పన్నంచి ఇంగ మొదలెడదామా అవును చూస్తాలేవ ఆకురియన్ మూవీసు
ఆ చునిపించలేదు ఇంట్రస్ట్
నేనుమన్నా ఒకటి చూసిన
యాలు
అది అవివో వస్తాయి చూడి ఇన్ష్టలో మనకి యాడ్డ్ మాదిరిగా వచ్చి వస్తుంటాయి కదా స్టోరీస్ అతనే
హు
ఒక స్టోరీ చూసినా అయితే ఫస్ట్ వాళ్ళ ఇద్దరు లవ్ మ్యారేజ్ వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుండారు ఇంకొకామే మధ్యలో వస్తుంది ఆ వీట్లో ఆమె హస్బెండ్కి మధ్యలో వస్తే కావాలని వాళ్ళ మధ్యలోకి వచ్చింటార అయి అదే ఈమె ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయింటంది అ కాబడిబడి అయిన ఏం అంటే కాక కాక అయింటారు పిల్లలు వాళ్ళకి అయితే వాడు అయన కాని ఆమెని బాగా చూసుకుంటా లేక ఎంటాడు కదా అని న్యూస్ లో వాడు అంటే వాడు జస్ట్ ఎంప్లాయస్ అనేది వస్తుంటడు కాగానీ అది అవు తల్లి ఇగ కావాలనే చేసుకుంటది వాళ్ళ వైఫ్ మీద కోపంతో ఐయైన వాడుకోనుకోలేకపోతుంటాడు వాడు ఆమెతోనే తిరుగుతున్నాడు ఆమెతోనే అన్ని చేస్తున్నారని ఆ అతను బయట ఏం చేస్తుంది ఆ ఆభాషన్ చేపించుకోవాలని వస్తూ ఉంటాడు నిసడ అవుతుది
చూడొద్దా తాని అ బడ్జెట్ లో బడ్జెట్ సైలా వాలా లో బడ్జెట్ అసలు ఎవ్వ చూడల్దలండి
అది ఏదో ఉందిలేయే కూూకు ఏదో ఉంది అది నా కే అది ఒక్క స్టోరీ చూసి తర్వాత కూడా వదిలేసిన ఆ అయితే ఏమేంటంటే స్టోరీ సరేలే గాని చూసిన లేే ఒక స్టోరీ విను అంతే
ఫస్ట్ అఫ్ ఆల్ అక్కడ దండి ఉంటాయి
నువ్వు చూస్తావు కదా అక్క డైలీ న్యూస్
అవి వేరే ఇవి వేరే ఇవి క్రజు కొ చెల్లి బాగు
అను కారు అదే ఇప్పుడు అప్పుడేన్స్ యుద్దాలు జరుగుతున్నాయంట గ్యాస్ సిలిండర్ కాస్ట్ పెరుగుతాదంటా రాబోయే రోజుల్లో ఇరాన్ నుంచేనంట ఎక్స్పోర్ట్ చేసేది మనం తెచ్చు ఇండియాకి తెచ్చిన ఏమబా ట్వంటీ పర్సెంట్ గ్యాస్ మీద పెరుగుతుంది అంట రేటు సిలిండర్ రేట్ ఈ రాళ్ళు ఉండేనంట మనకు వచ్చ వచ్చేది అయితే ఇప్పుడు ఇరాన్ మీద అందరు దాడి చేస్తున్నారు కదా అమెరికా అన్నీ
ఆ
ఇజ్రాయల్ అమెరికా అన్ని కలిసి ఇరాన్ మీద ఉన్నాయి కదా సో ఇరాన్ లో నుంచి మన మేము ఏవైతే దించుకుంటున్నామో తెచ్చుకుంటున్నామా అవన్నీ వాటి పైన ట్యాక్స్ పడియకుంటే ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ గ్యాస్ అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందట ముందే తీసి పెట్టుకోవడం బెటరే ఖాళీ ఉండేటివి కొంతమంద రాబయే రోజుల్లో ఇంటగా తెలింద
డబ్బులుంటడి పస్కెట్
ఇంకా రాబోయే రోజుల్లో ఇతే ఉంటందో అందించలే ఇంకా బికాస్ ఆఫ్ వర్ల్డ్ వార్ త్రీ
పలాలంద
ఆ ఆల్రెడీ స్టార్ట్ అయింది అని అంటున్నారు ఆ అది
అంద రెండ ఒడియాదు రెండ అరబ్ కండ్రలు ఏవ సూట
కాబట్టి కొన్ని మనకి ఏ రక నుంచి వస్తున్నాయో అవన్నీ అన్నన్ని రేట్లు పెరగచ్చు అని అంటున్నారు
చెరకుందింట నాలుగులంచి తెరవ
అబ్బాా అంత సిలేదు పెరుగుతాయి చూస్తా ఉడు పరగకుంట అప్పుడుడు
సర
ఎయిట్ మనిట్ టూ మట్స్ల ఏం చేస్తున్నారు
అ
విచ్చకరే ఆ
మీది
ను పసంది బేరకాయ కరీ
లేప్పా ఏ మంటారు మీరేకాయ మీరకాయ
సాయంత్రం తేనదే ఎక్కువ ఉంది ఇకా ఏ ఏదా పెడి అనప్ప సాబార్ సాబార్న్ సాంబార్ అన్నం పుడుకూర చట్నీ వంకాయ కర్రీ అంత పండు
పాల ఇంట్లా సపర్ ఉంది
క వాపుస్ కట్టలాగా కర కారంగా బాగుంట ఉమ్ అం అదే సాబార్ రైస్ ఉన్నాయింగా నేను అదేదిందా మాకుంటా లేదు తీరకాయపుగంగ్ అతే నమ్ పత
ట్ల
ఉమ్
చేయట్లేదా
హ్మ్
హ్మ్మ్ ఏమో
తిరగని తల్లి చూట్లే మడు
నాకసలు తెల్వదు అందుకుసరుంగ
దానికి ఫోన్ నెంబర్ కూడా లేదు ఆరు చే ఫేస్వాష్ ఫేస్ స్క్రబ్బరు ఫేస్ ప్యాక్ అన్నడే గగాడది వస్తు నెక్లేట్ మకిజన్నా
ఎతే అగం పైడ పడం
హ్మ్మ్ ఏవో ప్రోబ్లమ్ ఉందంట ఆ పిల్లకి తిరుపతి లో ఫైవ్ మన్స్ లో డిటెక్ట్ చేసి బేబీని రిమూవ్ చేసేది కూడా ఉందంట స్టడీ చెప్తారంట
ఎన్ని మంత్స్ కంట
ఇప్పుడు ఫోర్ రన్నింగ్ ఏమో
త్రీ మంత్ సెవెంటీన్ కి వస్తే ఫైవ్ పడతాదేమో
కొ అ
ఔట్సైడ్ బైటికి వెళ్ళింది వాళ్ళ
టెన్ మినిట్స్ ఆల్రెడీ కంప్లీట్
ఓకే టెన్ మినిట్స్ అయ్యింది ఓకే ధన్యవాదాలు
అ
ఓకే థ్యాంక్ యూ బా బాయ్